హేలో
హలో
హలో బాగున్నరా అండి
ఆ బాగున్నానండి, మీరు బాగున్నారండి.
ఆ బాగున్నానండి, ఏం జేస్తున్నారండీ.
ఏం చెయ్యట్లేదు సార్, కొద్దిగా క్లైమేట్ చల్లగా ఉంది అలా వాకింగ్
ఓ గ్రేట్ ఉహుమ్ ఉహుమ్ ఆ ఏం లేదండి ఇప్పుడే ఇందాకే బయటికెళ్ళోచ్చాను బయటికెళ్లొచ్చి ఇట్లా కూర్చున్నానండి
ఓకే, మీకై చల్లగ ఉంది సార్, క్లైమేట్ అంతా
ఓ ఫుల్ చల్లగా అయిందండి, ఫుల్ చల్లగా ఉంది వర్షం పడ్డది ఇప్పుడురాక. ఉమ్ ఉమ్ వర్షము బాగా ట్రాఫిక్ అండి అసలు, కొంచెం వర్షం పడిన గుడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయితాదండి ఇక్కడ
ట్రాఫిక్ జామ్న్ సరే, ఎక్కడ సార్ మీరు సిటీల్లో ఉంటారా.
ఆ అవునండి ఆ
సిటీలో ట్రాఫిక్ జామే అండి.
ఉమ్ అవును ఉమ్, తిన్నారా అండి.
ఆ తిన్నాను సార్
ఉహుమ్ ఏం కర్రీ అండి
కర్రీ అంటే ఏం లేదండి ఈరోజు నార్మల్ ఫ్రైడ్ రైస్ తీస్కోన్.
ఉహుమ్ ఓకే ఓకే ఉహుమ్ ఇంకా అండి తే ఏం ఇష్టమండి మీకు, ఏం ఇష్టమండి మీకు బాగా ఫుడ్ లో ఉమ్
ఫుడ్ లో బాగా అంటే, బయట ఫుడ్ మనం ప్రిఫర్ చేయమన్న అంత హోమ్ ఫుడ్డే. ఆ నీకేంది బయట ఫుడ్ అంటే ఇష్టమా.
అమ్మో అసల్కే ఇష్టం ఉండదు నాకు గుడా.
ఆహా మీక్ గుడానా, కొంచం నార్మల్ గా ఒక స్పూ సార్ ఇంటి దగ్గర వంట చేయేటప్పుడు అప్పుడు ఏం జేస్తారు బయటే గదా తినాలి.
ఇంకా అంతే అండి ఆ అవును ఇగ వేరే ఆప్షన్ ఉండది కో ఉమ్ ఒక్కొక్కసారి ఒక పప్పు ఒక్కటి తీసుకొచ్చుకుంటనండి, ఎట్లా ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటది కదా. ఇంకా పప్పు, పచ్చడి ఇంకా ఏదైనా పాపడ్ తీసుకొచ్చంటే ఖతం, ఆడీక్ అయిపోతదండి ఇగా
ఆహా ఓకే
అన్నం మాత్రం తినఅండి, అన్నం మాత్రం దిన బయట, ఏదన్నా టిఫిన్స్ ఏ చేస్తా బయట ఒకవేళ ఇంట్లో కుదరకపోతే ఉమ్మ్
సడన్ గా ఫ్యామిలీ ఎక్కడికైనా టూర్ గాని, వన్ వీక్ వెళ్తే అప్పుడు ఎలాగా అండి ప్లాన్ చేస్ కుంట్రు
ఇంగా ఇంగ అప్పుడే కష్టం, అందుకోసం కొంచం నన్ను మా ఇంట్లో నమ్మకుండా ఇగా ఎవరో ఒకరు ఉంటారండి నా కోసం. ఉమ్ నాన్ బయట్ ఫుడ్ తిన అని తెలుసు ఇంట్లా, అందుకోసమే ఇగా ఇంకా ఇప్పుడు ఒక్కసారి మా వాళ్ళకి వెళ్ళకపోతే ఇక మా వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి వెళ్తారండి పచ్చడైతే వేసి పెడతారు
ఓకే
ఆ పచ్చడితోనే ఇక పప్పు తీసుకొచ్చుకుంటేడి ఒక్కటే పప్పు ఒక్కటి తీసుకొచ్చుకుంటానండి ఇక
అంటే మీరు అన్ని ప్లాన్ మీద చేస్తూ ఉంటారండి
ఆ అవునండిగా అంటే మా అన్న ఏం కాదు మా ఇంట్లో వాల్ల అట్లాహ్మ్ హ్మ్ ఏంటండి ప్లాన్స్
ప్లాన్స్ అంటూ ఏముంటాయి సార్ ఏమి లేవు
ఊహూ బా ఇష్టమైన ఫుడ్ ఏంటండి మీకు
బాగా ఇష్టమైన ఫుడ్ అంటే బయట ఫుడ్ తినం కదా నార్మల్ ఇష్టమయింది ఓన్లీ అయితే బిర్యానీ తింటా వెజ్ బిర్యానీ
ఓహో నాన్ వెజ్ నాన్ వెజ్ తింటారండి మీరు
హా నాన్ వెజ్ తింటామండి
ఓహో అది వెజ్ బిర్యానీ అంటున్నారయితే
వెజ్జే చ మనకి చికెన్ చికెన్ బిర్యానీ తింటాం
హ ఓకే సేమ్ నాకు కూడా మటన్ అంటే ఇష్టం బాగా
ఓకే మటన్ ఎలాగండి మీకేసీ కాస్ట్
ఇక్కడ నైన్ ఎయిటీ అండి ఇక్కడ
నైన్ ఎయిట్ అంటే మనకి విలేజ్ విలేజ్ కి చేంజ్ అవుతూ వస్తుందా ప్రైజ్
అవునండి ఆ ఆ అయితే నా అక్కడ విలేజ్ లో మా ఊర్లో ఎయిట్ హండ్రెడ్ అండి ఆ ఇక్కడ ఇక్కడ సిటీలో ఏమో నైన్ ఎయిటీ అండి
ఎందుకండి ఆ డిఫరెన్స్ ఉంటది
ఆహా డిఫరెన్స్ ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది ఇంకొంచెం మంచిగా ఇస్తారని అట్లాగే డిమాండ్ ఎక్కువ అండి ఇక
ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అంటే ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఉంటే అక్కడ తగ్గించాలి కదా రేటు
కదా అవును అంటే ఏంటంటే ఇం ఇక్క క్వాలిటీ మంచిగా ఉంటుందని ఇక ఇక్కడ ఎక్కువ నా కూడా అదే అర్థం కాదండి ఎందుకు నైన్ ఎయిటీ అని అసలు మా ఊర్లో అండి మా ఊళ్ళో తీసుకున్నప్పుడు అది తీసుకుంటాను అక్కడ నైన్ హండ్రెడ్ కేజీ అండి
ఊర్లో కూడా క్వాలిటీ గానే ఇస్తారు సిటీల్లో క్వాలిటీ అంటండ్రు మీరు
ఉండది అసలు క్వాలిటీ ఉండదు ఊర్లో అసలు సిటీలో అసలు ఇప్పుడు మనకు ఆ మటన్ అంటే మనకు పోతుంటంది మనకు తెలిదు కదండి కదా ఏదో కడిగేస్తడు పెడతాడు కతం ఇగ ఏది పడితే అది తినాల్సి వస్తుంది ఇక
అదే సిటీ లో క్వాలిటీ ఇవ్వరు కానీ ఫుడ్ కి రేట్ ఎక్కువ తీసు కుంటరు మళ్ళీ పల్లెటూరులో క్వాలిటీ కి ఇస్తారు కాని రేట్ తక్కువ తీసుకుంట్రు
ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవును ఇంకా ఊర్లో ఏందంటే మనకు మనకు కావాల్సింది పీస్ ఇస్తారండి అది ఇప్పుడు సిటీలో ఇమంటె ఇస్తారా లేదు అంతటి ఇట్లే ఉంటది ఆ అంత ఇది అని అది ఊర్లో అయితే మంచిగా మనకు కావాల్సింది అన్న ఇంక ఇంకా ఫై ఇంకా టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా కొంచం మంచిది ఇయర అంటే లేతే తీయాలంటే లేతే ఇస్తడు అది ఇంకా ఇస్తర అది అడ్వాంటేజ్ ఉంటది అచ్చ అండి మీకు కుకింగ్
కుకింగ్ పర్లేదండి వచ్చు మీడియం గా వచ్చు
ఆ ఓ మీర అందరు ఆల్రౌండర్ ఉన్నారు మీరంతా
మరి చిన్న చిన్న నేర్చుకోవాలి కదా మనం కూడ కొన్ని సిచ్యువేషన్ లో ఎవరు మీద ఆధార్ పడకుండ
ఎక్సాక్ట్లీ అండి అవును కరెక్టే మం ఆ నాకు ఏం రాదండి కుకింగ్
నేర్చుకోండి మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయ్ చాలా ఉన్నాయ్ కదా
ఇప్పటి నుంచే అంటే మా ఇంట్లో వాళ్ళు నేర్పుతా నేర్పుతాని నేను ఆ బధకంతోనిగా నేర్చుకోవాట్లేదు
నేర్చుకుంటే మీకు అవసరం అవుతది ఇంట్లో వాళ్ళు లేనప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి చూస్తారు పలాన కర్రీ ఎలా వండాల చూస్తారు ఆమ్లెట్ చాల చిన్నది కదండీ
ఆ చిన్నదే కానీ నాకైతే పెద్దదే అండి మా అమ్మ అంటే అమ్మ ఇంకా సూకు ఇంకా నువ్ ఎందుకు అ ఆమ్లెట్ వేసుకుంటున్నావు అ వద్దు లే మల్ల ఏమైనా అయితది స్టవ్ స్టవ్ ముట్టియకు ఏముటియాకనే ఇంకెక్కువ గారాబం చేస్తాడు కథం ఇగ ఆ చెప్పుడుతో నేను ఇగ అక్కడికి పోనే పోను ఇగ
ఓకే అదే కాకుండ గుడ్డుతో మరి ఇంకేం వంటలు రావ ఆమ్లెట్ కాకుండా
ఎగ్గు బుర్జి చేసుకుంటాండి ఎగ్ కర్రీలాగ
ఎగ్ కర్రీ అంటే ఎలాంటిదండి
ఏం లేదు రెండు గుడ్టు కొట్టి పోసేస్తా ఆయిల్ పోస్తా కతం అయిపోయింది
ఓకే ఓకే సూపర్ సూపర్ అలాంటి మనం సోషల్ మీడియా ఫాలో అయితే కొద్దిగ మనకు కూడా ఇంక క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు
అవున అవునా చాల ఉన్నాయి కదా అవును
హు
సార్ వ్యాయామే మేం చేస్తారా డైలీ ఏమైన
యోగా చేస్తాను అండి నేను వన్ అవర్
ఓహో యోగ యోగ వల్ల మనకి ఏం సార్ బెనిఫిట్స్ ఉంటాయి
మరి నాకు అంటే నేను ఇంతకు ముందు జరిగిపోతున్నాన అండి ఇప్పుడు స్టార్ట్ అయి ఎగ్జాక్ట్గా అరౌండ్ సెవెన్ మంత్స్ అవుతుందండి కొంచెం బాగ యాక్టివ్ అండ్ డైేజేషన్ నేను బాగ అబ్జర్వ్ చేసినా ఇంతకు ముందు నాకు ఆ ఒక ఏదన్న హెవీ మీల్ తన్నానుకోండి ఎగ్జాంపుల్ చికెన్ మటన్ తన్నానుకో రోజు ఆ నెక్స్ట్ నేను తినండి ఏమి ఆ ఎందుకంటే నాకు అంటే కొంచెం ముందు నుంచి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అయితే అది అది బాగ అబ్జర్వ్ చేసింది నేను అట్ మామ్మీ మా మమ్మీ కూడ అర్థమైంది ఓకే వీడు ఇది ఆ బాగ ఆ ప్రొటీన్ ఫుడ్ తింటే ముందు రోజు ఇంకా నెక్స్ట్జ తినడని అర్థమయిందడి నాకు కూడా
మరి ఏమనా టెక్నిక్స్ ఎలా అండి మరి అట్ ఎలా
అయితే డాక్టర్ ఇద డాక్టర్స్ చుట్టుపక్కనోళ్ళు వీళ్ళు చెప్పరు ఇది యోగా చెయ్య అంటే యోగా చేయడం స్టార్ట్ చేసనండి ఇప్పుడు సెవెన్ మంత్స్ నుంచి కొంచెం నాకు ఇంప్రూవ్ అనిపిస్తుంది బాగా అదంటి డజషన్ డైజషన్ కెపాసిటీ పెరిగింది అండ్రోజు ఇది మోషన్ రావడము అట్ల మంచిగా యాక్టివ్గా వాకింగ్ చేయడము ఆ ఇది కొంచెం ఇంప్రూవ్ అయందండి ఇక కొంత ముందు బాగా బధకంతోని ఆ ఈ వర్క్ ఆ చేయలేకపోతుండే ఇప్పుడు కొంచెం బానే ఇంప్రూవ్ అయింది అనిపిస్తుంది యోగా చేయడం వల్ల
మాకు ఏమైనా కొన్ని టెక్నిక్స్ ఏమైనా చెప్పగలరాండి అట్ల
అన్లోం విల్లం చేయండిండి అన్లోం విల్లం అని మీరు ఇట్లా కొతే దాని పేరు వస్తయి ఇట్లా ఉపిరీ తీసుకోవడం బయట తీసుకోవడం ఇంకోటి కపాలా బాత్ ఆ ఇంకోటి ఒక చెయి పైకి ఒక చెయి కిందికి ఇవి చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటదటి
ఆ మరి వినలేదండి కాన్సెప్ట్స్ ఇప్పుడు వినలేదు ఒకసారి చూస్తను సోషల్ మీడియాలో
మా అన్న బిల్లం బాగా ఫేమస్ అండి ఇది జస్ట్ ఒక ముక్కుతోని ఊపిరి తీస్తే ఇంకా ముక్ ముక్కుతోని గాలి ఆ వదులుతాం అట్లా అన్లోం విన్లోం మండి పేరు ఇది బాగా బాగా పవర్ఫుల్ అండి మంచి వాళ్ళకు కూడా మంచి ఉంటదిది
చూస్తాం సార్ మేము కూడా ఒకసారి ట్రై చేస్తము
ట్రై చేయండి బా ప నేను పర్సనల్గా బాగా ఎక్స్పీరియన్స్ అయిన అండి అందుకు ప్తున్నా నేను జస్ట్ సెవెన్ మంత్స్ అయితుంది బాగా మంచిగా ఉంది ఇంప్రూవ్మెంట్
ఆహా మనకి అన్ని రకాల ఇష్యూస్ క్లియర్ అవుతయండి
అవునండి ఆ కరెక్ట్ ఎస్పెషల్లీ డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది ఆ మనం ఇంకోటి డా అదే డిన్నర్ మనము సెవెన్ థర్టీ లోపంలో తినేసేయలండీ ఎయిటి సెవెన్ థర్టీ లోపలే చేయండి ఎందుకంటే మనం పడుకునే సరికి అట్లీస్ట్ టెన్త్డ్ అయితయి కదండి కదా సో ఆ టైం వరకు డైజెషన్ అవుతదిండి అండ్ మనం మార్నింగ్ ఇంకా ఇంకా నైన్ వరకు తింటాం కదా సో ఆ టెన్ట్వల్వ అవర్స్ బాడీ అంత ఫాస్టింగ్ ఉంటుంది కదా మార్నింగ్ కొంచెము ఇగ మీ యోగా అయినంటే మీకు ఆకలి అవుతాంది కరెక్ట్ టైం కి ఇంత ముందు అయితే నాకు అసలు డా బ్రేక్ఫాస్ట్ చేయలంటే నాకు ఏడుపు వచ్చేది ఏదో ఇంట్లో వాళ్ళు తిడతరు కాబట్టి తినాల్సి వస్తుంది ఏదో ఒకటి కాని ఇప్పుడు ఆ యోగా వల్ల మంచిగా ఆకలవుతుంది అందరికి అట్లా ఇ ఇది ఒకటి అండి మా చు చెప్పాను సెవెన్ థర్టీ ట్ లోపల డైన్ అది అన్న కి ఆడ డిన్నర్ కంప్ట్ చేయడానికి ట్రై చేయండి అండి
చాలా మంది ఎందుకండి ఫాలో అవరల్గా
అవును అంటే వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వరు ఇంకో టైమ్ షార్టేజ్ వల్ల ఆ పనుల వల్ల ఇక అందరూ చేయరండి అట్ల ఏ పనులున్న కొంచెం మన హెల్త్ మన ప్రయారిటీ అని నాకు బాగా లేట్గా రిలీజ్ అయ్యాను నేను కూడా
ఓకే ఓకే అండి అంటే చాలా మంది ఇది ఫాలో అయితే మాక్సిమం ఇష్యూస్
ఆ ఇష్యూ ఆ చాలా ఇష్యూ క్లియర్ అయితాయిండి హాస్పిటల్ ఓన్ అక్కర్లేదు అట్లా ఇంకా మనం ఇప్పుడు మనం ఒకరికి ఇబ్బంది పెట్టదంటె ఇ మనం కొంచెం ఇవి ఇట్లాంటి చేస్తే ఫ్యూచర్ లో ఇక బాగుంటది మన హెల్త్ మనం చూసుకోవాలి
అదే సార్ అదే సార్ ఇ ఫ్యూచర్ లో మాక్సిమం అందరి ఫాలో అయితేనే కొద్దిగా హెల్తీ గా ఉంటారు
అవునా నేనది ఒక్కొక్కసారి టైం సరిపోకపోయినా ఆ ఏద వేరే ఏమైనా స్కిప్ చేస్తే కాని యోగా మాత్రం మాక్సిమం స్కిప్ చేయనికి ట్రై చేస్తానండి అర్లీగా లేవడా లేసి యోగా కంప్లీట్ చేసిన తర్వాతనే వేరేమన్నా పనులు చూస్ కోడం ఫోన్ వేరే ఇంపా
ఏదైనా ఆ ప్రత్యేకి టైం పెట్టుకుంటారండి ఈ టైం కని
అంటే మాక్సిమమ్ నేను వన్ అండ్ ఫోర్ చేస్తాను అంటే తొందరగా అయిపోవడం ట్రై చెేసి అంటే ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి బద్దకంత లేటుగా లేస్తాం కదండి సండే అయితే ఇక నేను ఆ పూర్తిగా కొంచెం మంచిగా పడుకుంటాండి ఎయిట్ ఓ క్లాక్ వరకు పడుకుంటా
స్తారండి మీరు
ఆ వన్ అండ్ హాఫ్ అవర్ అండి
వన్ అండ్ హాఫ్ అవర్ ఎలా అంటే అసలు గ్రేట్ అసలు వన్ అవర్ అనేది యోగా అనేది చాలా చేయడం గ్రేట్
అంటే అలవాటు అయిపోతే ఓకే మనం ఈ టాస్క్ లాగా మనం డైలీ బ్రష్ స్నానం ఎట్లా ఇస్తమో అది ఇది కూడా ఒక అలవాట్లలాగా చేస్ చేసుకోవాలండి ఇంకా నే నేను నేను ఎట్లా పెట్టుకుంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఇంతకుముందు ఇగా అవి అవి రావద్దమ్ నాకు మళ్ళీ నాకు మళ్ళీ నేను హాస్పిటల్ వెళ్ళొద్దు నేను అని ఇంకా ఇది పెట్టుకున్ననండి ఒకటిగా అట్లా
ఆహా ఓకే
మైండే మంతె మనం ఇప్పు ఎట్లా బ్రష్ స్నానం చే మొ ఇది కూడా ఒక టాస్క్ అన్నట్టు పెట్టుకున్నాను నేను కూడా ఇగ అట్లా అ ఓకే అండి ఈ అ ఫాలో అవ్వండి మీరు కూడా అండి
ఓకే సార్ అది
ఓకే బయ్ అండి ఉ బయ్